లో
హలో బాగున్నారా
మీరు బాగున్నారా
ఏంటి విషయాలు
ఏమున్నా ఏముందండి చెప్పాలి మాది రోజు మార్నింగ్ లేవగానే ఇల్లు ఉడిచి చ క్కగా గిన్నెలు రుద్ది బర్రెల కాడ పని చేసి పాలు తీసి వచ్చిన వారందరికి పాలు పోసి పాలు వొషి పంపించేశాము ఇంకా పిల్లగా స్నానాలు చేపించి టిఫిన్ తయారు చేస్తాను దోశపిండి మీరేం చేస్తున్నారండి
ఏమున్నది మేం గూడా పో మార్నింగ్ లేసి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి ఇల్లు ఉడిచి తూడ్చి బాబుకి టిఫిన్ చేసి టిఫిన్ పెట్టేస్తా ఫ్రెష్ అప్ చేసి పడకోబెట్టి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి ఏం కర్రీస్ ఉన్నాయి
కర్రీస్ వంకాయ చేసాం టమాటా వేసి వంకాయా చేస్తా అంది మీరేం చేస్తారు
పప్పు మామిడి కాయ యేసాం
ఆహ ఇంకా ఏంటి సంగతులు ఏముంది చెప్పాలి ఉ ఉ ఇవాళ ఎమన్నా స్పెషల్ చేసారా వంటలు గనక మా పాప ఆ బాగనే పడుకుంటాడు మా బాబుకు మా బాబె కొంచెం చిక మీ బాబు మీకు పిల్లలా
ఆ ఒక బాబు
కాల్ కట్ అయినట్టు ఉంది హలో వినిపిస్తుందా హలోకు హలో మీ బాబ చేస్త బా
మా బాబు పడుకున్నాడు చుట్టాలు వచ్చారు వాళ్ళకి అదొటి ఇదోటి చేయడం అట్లా బలాన్ చెప్పయి పసి ఈ పండగకి వచ్చారు వాళ్ళు
తర హా హలో చెప్పు అ ఏముందండి చెప్పాలి నార్మలే మళ్ళీ ఈవినింగ్ కి ఈవినింగ్ కి ప్రిపేర్ చేస్త పోవాలి ఈవినింగ్ పని కూడా ప్రిపేర్ చేసుకుంటే